ఎనితేను
ఏడి ఇప్పుడే స్కూల్ పోయచ్చిన
స్కూలి పడితను
స్కూల్ సార్ వాళ్ళతోటి సైన్ చేయించుకుందాం అని పోయినా ఈరోజు సెకండ్ సార్ంట స్కూల్ లేద ఎారు ఇదను వస్తాను
ఈ రజు నిదలా సేకండ్ చెడని
అంటే పోయిన సారి వర్కింగ్ డే పెట్టిర్రు సార్ వాళ్ళు
ఆహ
టెన్త్ స్కూల్ టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్న వాళ్ళ కోసం వర్కింగ్ డేస్ పెట్టిర్రు
ఆ
ఈ రజు ఇప్పుడు ఈ రోజు ఎగ్జామ్స్ వాళ్ళకి ఈ రోజు లేదంటారు
ఈ రోజు నుంచి స్టార్ట్ వాళ్ళకి ఎగ్జామ్స్
ఈ రోజు నుంచే స్టార్ట్ మా ఇండ్ సైడ్ ఒక అబ్బాయి పోతుాంది చూసిన
ఈ రోజు తెలుగను కుంట ఫస్ట్
ఆ తెలుగే ఈరోజు
ఉ
వాళ్ళు పాపం నాలుగు రోజుల కాంచి తెలుగే పది రోజుల్లో కాంచి తెలుగే చదివిస్తారట చికాకు లేతంది వచ్చి కూసున్నడు నైట్ మా ఇంటి కాడ
ఆహా పది రోజులు సదువుపిత్తర ఎవరైనా త్రీ ఫోర్ డేస్ చదువుపిత్తరు గాని
నాలుగైదు రోజుల కాంచి చదిపిత్తరట వాళ్లకి ప్రైవేట్ స్కూల్ ఇక్కడ అక్కడ
ఆ హ అయితే ప్రైవేట్ స్కూల్ అయితే తెలుగు ఎక్కువత చదిపిత్
మరే గాని నిజంగానే తెలుగు రాదాట అరే ఎన్ని రోజుల కంచి ఏం చేసినవరా అంటే ఒక పద్యం వచ్చా అక్క అన్నాడు ఆ పద్యం చదువురాడు చదువుతలేడు వాడు
ఎవరయినా మరి
మా ఇంటి పక్కన ఉన్నాడు ఒక అబ్బాయి
మీ ఇంటి ముందు రెడ్డిసైనా ఏం అంటండు
మా ఇంటి మందు రెడ్డిసువాల యినే ఉన్నాడు ఆ ఉన్నాడు ఉన్నడా ఆయన ఏదో ప్రిపేర్ ఐతాండు
ఏమ ఏం ప్రిపేర్ అయితండో తెల్వదు ల్యాప్టాప్ డీసుకున్నాడు ఎంఎస్సియ ఇదో చేసిండు అయిపోయింద అయి అయిపోయింది అనుకుంటా మేబి
హ
ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఆన్నే ఉండి చదువుకుంటే రూమ్ రెంట్ అయి రమ్మంట ళ్ళ ఫ్రండ్స్ అందరు ల్యాప్టాప్ కొనుక్కొని ఎవరి ఇంటికి వాళ్ళుడి చదువుకుంటారంటేయన కూడా ల్యాప్టాప్ కొనుక్కొని అని వైఫై పెట్టిచ్చిండు ఇన్నే చదువుకున్నాడు గానీ మొన్ననే పది రోజులు ఐంది వాళ్ళ అక్క కాడిగిపోయి వచ్చిండు నిన్న ఈయాల దేవుని పే రేపు దేవుని పెట్టుకుంటారట వాళ్ళు వచ్చిడు నేను అడిగిన వాళ్ళ అమ్మ. మాట్లాడుతార్రు
ఉ హు
వాళ్ళ అమ్మని అడిగిన ఏం జేత్తండు పెద్దమ్మా అని అడిగితే ఏమో రా అక్క కాడికి భేండు అని అన్నది అయితే వాళ్ళ బాగాది బిజినెస్ అలా చిన్న బాబయ బిజినెస్ చేస్తాడు పార్ట్నర్స్ ఉంటారు ఇద్దరు ఈయన కూడా అదే నేర్పిస్తారేమోని నాకు డౌట్ వచ్చి అడిగిన అయితే ఏం మొర వాడ ఏం చెప్స్తాడుో తెలిదు అడిగి వేడు చిన్నక అడిగి వేయండి అని చె ఉమ్రి చదు ప్రిపేర్ అయితాడు కావచ్చు అని అనుకున్నా వచ్చిడు మరి మళ్ళ పోతే తెలుస్తది
మాట్లాడతాయా నీతో ని ఇగ
ఆ మాట్లాడుతడంటే బాగా మాట్లాడు ఏమన్నా కావాలంటే అవసరం ఉంటే ఫోన్ చెత్తడు ఉ మాట్లాడతాడంతే
ఎప్పుడు బార గ మా మాట్లాడ తెలి సా చూసుకుంట పోతాడు కానీస హాయ చెప్పుడు ఏం చెడు నేనుక మాట్లాడా అన అమ్మ అందుకు మనం ఇట్లా మాట్లాడుతా అన్న నను కూడా మాట్లాడ
ఆయన అంతే ఇక చాలా చిన్ ఒకప్పుడు అంత లేడు మస్తు చిన్సరి ఉన్నాడు ఇక
ఆ అప్పుడు సరే అప్పుడు మాట్లాడేది కానీ ఇప్పుడు కనీసం చూస్తాడు కానీ మాట్లా మాట్లాడ ఇక మన వాళ్ళు మాట్లాడుకున్న మన మాట్లాడితే ఎట్లాంట రోడ్డు మీద
అంతే ఆయన అసలు ఒకప్పట్లా లేడు మాకేమున్నా పొలంకి ఏమ ంద వయాలను అడగడానికి అయితే అమ్మ వాళ్ళు పోతారు ఆయనే ఫోన్ చేస్తాడు చెప్తాడు వాళ్ళమ్మకి ఏదన్నా చెప్పాలన్నా ఆయన ఒకవేళ వేరే ఊరి పోతే ఏమైనా ఫొటోస్ ఇట్లా పంపాలంటే వాళ్ళమ్మ ఫోన్ తీసుకొని వస్తుది చెప్తాడు అది పంపి భార్గవి ఇది పంపి అని చెప్తాడు అంతే గాని ఎక్కువ ఏమి మాట్లాడ్డాయనే
అదేప్పుడుడే కళినప్పు మరిలా సందీప్ గు ఇప్పుగా అడను
ఆయన సందీప్ కలిసినా చూసుకుంటడా పోతాడు అని ఆయన కూడా మాట్లాడుడు
ద్దర అం దిబ్బకులుద్దరు
ఆయన కూడా మాట్లాడు పూర్నసేన గ మాట్లాడు
ఈ మధ్య ఎప్పుే తక్కున రాజ్య న ఎకు మ అ త న ఎకు మాట్లాడ అని
మా ఏమన్నా రోడ్లు తూర్పల భోషా కాడికి వచ్చిడు కానీ మాట్లాడకూ మాట్లాడలే అని ఎలక్షన్ల దగ్గర ఎలక్షన్ దగ్గర కనపడ్డాడు మాట్లాడలే వీళ్ళు చాలా సిన్సియర్ అయిపోయారు అసలు మాట్లాడట్లేరు కానీ మా ఇంటికాడ ఉన్న అబ్బాయి మస్తు పని చేస్తాడు తెలుసా
అవును ఆయన బాగా చేస్తారు
కొలంపానే సలు సాధు సవే కొలంం పనే ఏ ఇతే ఎగ్జామ్స్ రాసుకుంటా కూడా పొలం పని టైం ఎప్పుడు ఈడికే వస్తాడు పొలం నాటేయిచ్చుకొని పోతాడు ఏం మందులు కావాల అయ అన్నీ ఫోన్ లో కొట్టి తెత్తాడు ఆయన అడిగే మా అమ్మళ్లు తెత్తారు
ఇగనా వ్యవసాయ మీద కొంచెం గ్రిప్ ఉందిానికి
ఆ ఏం చేసిిడు తోట తీ చేేసి ఫమాలుసిిడు
ఎంత ఉంటది కాని మొత్తం ల్యాండ్ వాళ్ళకి
ఇంతది ఏడు వేల ఆరు ఉంటాయి ఆ
ఇక పొలమా అప్పుడు ఫమలా
ఆ తోట తీసేసి ఫమాయిలు అయిించండి పోయిన సారి కట్ చేసి కాని ఈసారి మార్కెట్కి ఏసిర్రు
ఆహా
ఫస్ట్ టైం వచ్చిన కజేసయాలంట సక స మంపిీ అచ్చ మన్న ఏేసిర మరిేంత తక్షణ అమ్మాయి పైస తెల
ఇంక తోట తోట అంటే ఇక చెయాలి ఫమ్ అయిది నీల్లు వడితే అయిపోతా వాళ్ళతేనే ఇం వర్క్ ఉండదుగా
ఆ వా అమ్మ కావ ఇంటి పోద్దు ఇంకో కావ ఇంటికా ఉంటుంది కాబ అయితే పోయి బర మీ నీళ్ళ పెేట్టుకుొని వర
ఇంకొక ఆమె ఏం డ్యూటీ చేస్తది
అవును వాళ్ళ డాడీ ఆమెకు వచ్చింది హోమ్ హోంగార్డ్ లెక్క చేస్తుంది
ఇక్కడ
మహుబా మన దగ్గరనే పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్
ఆ ఎంతొస్తాయో
వస్తయి తట్ నువ్ బానే వొత్తయ్
ఆ ముకుందరావం పిల్ మరి
ఆమె కీనా ముట్టిండు
ఇ వంద ఇద్దరిట్ల ఎవరో అల్ నాకైతి ఇద్దరుంటారు ఎళ్లకో ఎవరో నాకు అర్ధం తాటెల్ల అంద్ల అల్ మమ్మీ ఇద్దరుంటారు కల వాళ్ళ మమ్మీ ఎవరల్లో
చెప్తాగు ఒక ఆమె లడ్డుగా ఆ పొట్టి ఉన్న ఆమె ఉందా ఆమె పెద్ద ఫస్ట్ వాళ్ళ డాడీ కి ఆయామ ఈచిర్రు
మ్
ఇత్తు చేతనంట ఆమెకి పిల్లలు పుట్టట్లేరంట
అవునా
పుట్టకపోతే వాళ్ళ అత్త వాళ్ళు వేరే అమ్మాయి తెచ్చి చేత్తం మాకు పిల్లలు పుడతలేరు మా కొడుక్కి అని అన్నరంట అంటే ఇప్పుడు ఫస్ట్ చేసుకున్నాము వాళ్ళ నాన్న ఏం చేసిండు వేరే టైంమతే నా బిడ్డని మంచిగా చూసుకుంటదో లేదో అని చెప్పి వాళ్ళ చెల్లనే వాళ్ళ ఆయనకిచ్చిర్రు
అంటే ఇప్పుడు ఇద్దరు ఒక సందుకే ఎళ్ళవా
ఆ సొంతం అక్క చెల్లలు అయితే ఆమెకి ఇద్దరు బిడ్డలు పుట్టిర్రు పుట్టిన తర్వాత ఈమెకు కొడుకు బుట్టిండు అనమాట
ఉ హు
ఆ కానిగ వాళ్ళ వీళ్ళు అట్లే ఏం చూడరు ఇద్దరు నమ్మానే పిల్లుత్తారు
ఆది పోయ్ ఇనా పొట్టి గుండే అయినా కొడుకయినే
ఆ
ఇప్పుడూ నాకు జాబ్ చేసే వారు పొడుగున్న అవేనా
ఆహా పొట్టికున్న ఆమెకే జాబ్ వచ్చింది ఎందుకంటే ఆమెగా ఫస్ట్ చేసుకున్నది ఉ ఆమె చేత్తాంది
పొడుగున్నామ వ్యవసాయమా
ఆ వ్యవసాయం ఈమె కూడా చేనుకాడికి పోతది
ఆహా
ఎక్కడ అంటే డ్యూటీ ఈరోజు సాయంత్రం పోతే రేపు చేసి ఎల్లుండి పొద్దుగాలు వత్తది
మ్
ఒక రోజు ఇంటికానంటే ఉంటదా ఆ రోజు చేనుకాడకి పోద్ది పరిగెత్ మల్లే
బానే హార్డ్వర్కర్స్ వాలందర్
ఆ మరి అట్లా చేతే మరి ఇద్దరు బిడ్డల పెళ్ళలు చేసిరు మంచిగా
హ
మంచి సం మందలకిచ్చిరు ఇనక్కుడా వ్యవసాయం మేమిచ్చురు ఇనా కూడా వ్యవసాయం మిగిలిచ్చరు పోలం
ఆ
ఇప్పుడు అదే ప ఏం పని చేయకపోతే అంత అమ్మి వాళ్ళిద్దరు పెళ్లి చేసి వకి ఏమిండవు
అవును
వాళ్ళ అక్కకి ఇచ్చిన ఎకరం పొలం కూడా అమ్ముతా అంటే వీలే కొనుక్కున్నారు అప్పు తెచ్చుకున్నది వాళ్ళమీ ఎందుకని బయటోళ్ళొతే ఎట్లా అని చెప్పి కొడుక్కుంటారని కొన్నది
ఎవివరీ డే ఎక్కువ తీరుగడు కదా అయినే
తెడు అసలు ఎటు తిరుగడు ఎక్కువ అంటే తిరుగుతాడు కానీ తిరినాటిగినట్టు కనపడన్నామటా ఆయన ఫ్రెండ్స్ వేరే ఉంట్రిగా
హుమ్
ప్లస్ ఇగ ఎక్కువ టీవి ఉత్తడు బయటికిెళ్ళి అంతగానం కూడా ఏ ముచ్చడ పెెట్టాడు ఏదైనా కాల్స్ వస్తేనే బయటికిెళ్ళి కాల్ వ మాట్లాడుతపోతాడు చేన్ కాడిగిపోయిదంటే పోతాడు ఏమన పనుంటే చేసుకుంటాడు అంతే ఇగ ఎంట మాత్ర అందరితోని ఎక్కువ మాట్లాడిగ
ఆ అవును మీ అబ్బాయ్ ఎవరితోనైనా మాట్లాడుతాడా అసలు
హు అంతే అప్పట్లా లేడు ఇగ అయిన చెప్పిన గ అంత చేంజ్ ఆఇంది
అది ఎప్పుడ కసినం మాట్లడు
అవును
కనీసం ఏం చేస్తున్న ఏట్ల ఉంటా అంద అందరు ఎక్కుంటున్న అట్లా కూడ అడుగడు ఏం అడుగడు హయ్ కనీసం సరే నట్లాడక పోయిన హాయ్ అని కూడ చెప్పాడు
డు పొద్దుగాల కనపడితే తిన్నవా అని కూడా అడుగడు సప్పుడు చేయకుండా పోతాడు నాకు ఏదైనా పని ఉన్న వాళ్ళ అమ్మ నాకు ఏమన్న ఇచ్చిపోతే చెప్తా
ఆహా
ఆడబెట్టినా నాకు ఇచ్చిపోయింది అది అని చెప్తేగాని అయిన ఎక్కువ మాట్లాడడు
ఇందే కొందరూంటరట్ల
అంటే వాళక్కల మ్యారేజ్ అయనంక ఇగ అయిన డీసెంట్ ఆఇండు గా
అర్థం కాలే
వాళ్ళ అక్కలకి ఇద్దరికి మ్యారేజ్ అయనంక డీసెంట్ ఆఇండు బానే
టిగ మాట్లాడు
వాళ్ళక్కది ఇద్దరిది మ్యారేజ్ అయినంక చాలా డీసెంట్ అయిండు అ అబ్బాయి
ఆ
మాట్లాడతారులే కాని బాయిస్ తోటే ఇగ
హలో..
ఒక నలుగురో ముగ్గురో ఉంటరు వాళ్ళు వాళ్ళొత్తే మాట్లాడుకుంటురు అంతే
హు సరే లే మరి
ఆ సరే